బా హలో అండి
వినిపిస్ బాగున్నానండి మీరు బాగున్నారా వినిపిస్తుందా అండి
ఆ వు
ఇకా ఇది ఉంది ఇదిరా ఓషికి
మీకు వినిపిస్తుందా అం
ఆ వినిపిస్తుందండి బాగున్నారా అండి
బావున్నా
అంటే మళ్ళా మళ్ళా అడుగుతున్నా అని నవ్వుతున్నారా అండి తిన్నారా అండి
అవునండి మీరు అన్ని సార్లు అడుగుతా ఉంటే మా ఊర్లో ఉండే వాళ్ళు కూడు మమల్ని అన్ని సార్లు అడగరండి బాగున్నారా బాగున్నారా అని అందుకే కొంచెం సంతోష్ ఫీల్ వచ్చిందండి సంతోషం ఫీల్
ఓకే అండి తిన్నారా అండి ఏం తిన్నారు
పెరుగన్నం తిన్నామండి
ఓకే
ఉమ్ మీరేం మీరేం తిన్నారండి ఈరోజు స్పెషల్స్ ఏంటి
ఏం లేదండి ఇంకా ఏం తినలేదు చేస్తున్నారు ఇంట్లో
కి తినండి ఆరోగ్యం బాగుంటుంది
ఆ సరే అండి అంటే ఈరోజు బయటికి వెళ్ళామా షాపింగ్కి కొంచెం
ఓ ఏం షాపింగ్ చేస్తారండి నేను ఈ వీక్ వీకెండ్ లో ఇంకెంత అండి వీకెండ్ వచ్చేసింది కదా రేపు ఫ్రైడే నేను కూడా ఆ షాప్ పింక్ వెళదాం అనుకుంటున్నాను ఏమన్నా సజెస్ట్ చేయండి ఎక్కడ క్లాత్స్ బాగు ఉంటాయి ఏంటి అనేది
రండి
మేము ఇక్కడే బ్యాం
బెంగళూరు లోనండి అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారండి బెంగళూరు వాళ్ళు నార్మల్ గా మాట్లాడుతుంటే చెప్తు టారు వాళ్ళు చిక్పేటెలో బాగుంటాయంట త్రెఫ్టింగ్ కి అంటే ఏమన్నా ఆ తక్కువలో కావాలి అంటే మనం వెతుక్కోవాలంట అక్కడ ఫిఫ్టీ రూపీసు అట్లా దొరుకుతాండ బట్టలు ఆ తర్వాత జయనగర్ లో బాగుంటాయంట ఇంకా మల్లేశ్వరం లో బాగుంటాయంట
ఆ
బాగుంటాయింటండి బట్టలు అక్కడంతా
అదే అండి నేను వెళ్దాం అనుకుంటున్నాను మీరు ఏదైనా వాటిల్లో ఏదైనా ఒక ప్లేస్ సజెస్ట్ చేసారంటే
చిక్పేటకి వెళ్ళలేదయితే మీరు ట్రెడిషనల్ వేర్ లైక్ శారీస్ సే ఏమన్నా కొనాలంటే అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే ఏమంటే త్వరగా మార్నింగ్ మార్నింగ్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే ఎక్కువ జనాలు ఉంటారనమాట అక్కడ
ఓకే అండి
జనాలు ఎక్ తక్కువ ఉంటారంండి అందుకనే ఇంకా మనం త్వరగా వెళ్తే త్వరగా రీచ్ అయిపోగలం అక్కడ మొత్తం అండి ఎట్లా అంటే అటు ఇటు సొందు సందుల్లో ఉన్నాయండి ఏంది ఇవి ఆ షాప్స్ తిరగలేం మనం ఫాస్ట్ ఫాస్ట్ గా సో అదే ఎండ్ వచ్చేసి తిరగలేం కదండి
నా
అందుకే నీడలో ఉన్నప్పుడే తిరగాలి సో నీడలో ఉన్నప్పుడు అంటే త్వరగా లేవాలి త్వరగా వెళ్తే
వెళ్తే అవునండి మాకు దగ్గరేనండి మేము వెల్ వెళ్ళడానికి ట్రై చేస్తాను ఈ వీక్
ఉ చూడండి వెళ్ళండి
ఉ మీరేం తీసుకున్నండి ఈ రోజు
లేద అన్ అంటే మా పిన్ని కూతురు వచ్చిందండి వస్తే ఇంకా ఆ పాపకి ఆ పాప కా స్కూల్ స్టార్ట్ అయింది అనమాట ఆ ప పప్ ఆ ఏమన్నా ఒక టూ పెయిర్స్ బట్టలు ఇట్లా తిరుమల వెళ్తున్నారా వాళ్ళు
ఆ
కానీ కొత్త బట్టలు ఇంకా షూస్ స్కూల్ షూస్ అవి కొనిద్దామని వెళ్ళినామండి బయటికి అట్లా అంతే అండి
ఉ ఓకే అండి ఇంకా ఏం చేస్తున్నారు ఏంటండి
అండి
అక్కడ చిక్పోయిట్ అని చెప్పారు కదా ఇక్కడ టాప్స్ బాగుంటాయా అండి అం ఆఫీస్ ఫియరు
ఒక పాపు ఉందండి ఆ పాప అక్కడే నార్మల్ గా త్రిఫ్టింగ్ వెళ్తుంది అనమాట చిక్పేటకి ఆ పాప్ప అన్ టే ఏదో ఒకటి ప్రొఫైల్ పెట్టింటే నేను అడిగినాను ఇది ఎక్కడ తీసుకున్నా అంటే ఇట్లా తీసుకున్నాని ఎంతో పడిందంటే ట్వంటీ రూపీస్ అనిందండి
అవునా
అవునండి ట్వంటీ రుపీస్ అనిందండి సరే నేను వస్తాన అంటే మళ్ళా వెళ్ళినమా వెళ్తే అప్పుడు నేను కూడా ఒక త్రీ టాప్స్ తీసుకున్నానండి ట్వంటీ రూపీస్ తర్వాత ఫిఫ్టీ రూ రుపీస్ ది ఒకటి టాప్ తీసుకున్న ఇంగ వన్ ఫిఫ్టీ రూపీస్ కొత్త టాపులు అండి అస అసలు క్లాత్ అంటే కట్ ఉంటది కదండి మధ్యలో
ఆ
కి మధ్యలో స్టిచ్ చేసింది త్రెడ్ అట్లే అటాచ్ అయింటాయి కదండి ఇప్పుడు కొత్తవయితే అవి అట్లే ఉన్నిందండి
ఆ ఇదేదో బావుదండి నేను వెళ్దామని అని అనుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్తానండి
ఉ వెళ్ళండి ఇంకా షూస్ ఇంకోటి ఏమంటే అండి మీవేమన్నా వస్ స్తులు పోయినా కూడా పోయింటాయి కదండి ఎప్పుడైనా ఎక్కడైనా అవి యూ క్యాన్ ఫైండ్ దేర్ మీరా అక్కడ మీకు అక్కడ మీ వస్తువులు తిరిగి దొరికినా మీరు ఆశ్చయ పో బల్లేదు
అలా ఎలా
అవునండి అక్కడ ఏమంటే ఇప్పుడు మీరు టెంపుల్ కి వెళ్ళరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీ చెప్పులు పోయినాయి అనుకోండి ఆ చెప్పులు మీకు అక్కడ అమ్ముతూ కనిపించినా కూడా మీకు ఆశ్చర్యపోబడలేదండి
ఓకే ఆ
అక్కడ దొంగతనం చేసిన వస్తువుల్ని కూడా అమ్ముతారనమాట
అవునా అండి ఓకే ఆహా ఓకే నాకైతే ఇక్కడ మల్లేశ్వరం తెలుసు అండి నేను మల్లేశ్వరం లో షాపింగ్ చే చేశాను
ఆహా వెళ్ళినారా అండి మల్లేశ్వరంకి మీరు
ట్రామ్ కి వెళ్ళాం అండి ఆ అక్కడ కూడా ఉన్నాయి ఇలాగే స్ట్రీట్ షాపింగ్ అంతా బాగుంట టుందండి కానీ ఆ నాకు కే ఒక దగ్గర అయితే నచ్చిందండి అంటే ఆ మల్లేశ్వరం మొత్తంలో ఒక దగ్గర నచ్చ చ్చాయండి ఏమంటే టాప్స్ ఎక్సల్ ఏ సైజ్ అయినా సరేనండి
అక్కడ ఎక్కువ బ్లాక్స్ ఉంటాయి కదాండి అంటే ఈ ఫిఫ్త్ రోడ్ అని ఫిఫ్త్ క్రాస్ అయ్యో అంత కాచ్చ తక్కువ
ఆ కొంచెం పర్లేదండి అంతా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇంకా ఆ పాకెట్ ఉంటుంది అన్ని కొంచెం పర్లేదండి బాగుంది హ్మ్
హ్మ్ నేను ఈసారి బెంగళూరుకి వస్తే మొన్న వచ్చినానండి నేను మంత్రి స్క్వేర్ మాల్ క వెళ్ళనా అక్కడే
ఆ
మ్మ్ కానీ షాపింగ్ చేయలేదండి నైట్ వచ్చినాను అట్లా బయటికి వెళ్ళేసి ఇంకా వెళ్ళి పోయినామా అందుకే ఈసారి వచ్చినప్పుడు వెళ్తానండి
వెళ్ళండి వెళ్ళండి బాగుంటుంది
మ్మ్ మోన్న మా మా మామ వాళ్ళది పెళ్లి జరిగినా అప్పుడు అప్పుడు మేము బయటికి వెళ్ళామండి అంటే ఇప్పుడు చిక్పేట అన్నా అన్నాను కదా అక్కడికి వెళ్ళామండి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసి కానీ అక్కడ శారీస్ అంత నచ్చలేదు ఎక్కువ కాస్ట్ అండి స్టార్టింగే మాకు ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి శారీస్ అక్కడ
ఆహా
తర్వాత మేము అంటే అమ్మాయికి మాత్రం తీసుకున్నాం పెళ్ళికూతురికి తర్వాత ఇక్కడ గుబ్బి అని ఒకటి ఊరు ఉందండి
ఆ
అక్కడొచ్చేసి ఏమంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి అక్కడే మొత్తం అక్కడ పెద్ద అవుట్లెట్ అండి ఫ్యాక్టరీనే ఉంది మొత్తం మీకు టూ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ రూపీస్ నుంచి శారీ స్టార్ట్ అయితాయి ఇప్పుడు చిక్పేటలో ఫైవ్ థౌజండ్ కమ్సే సరీ అక్కడ టూ థౌసండ్ కి త్రీ థౌసండ్ దొరుకుతుందండి మనకు
ఓకే
అంటే చాలా మంచి కలెక్షన్స్ అండి మీరు ఎనభై వేలు లక్ష పది లక్షల దాకా చీరలు ఉన్నాయండి అక్కడ మొత్తం గోల్డ్ ప్రింటెడ్ ఉన్నాయి అన్ని ఎలాంటివి కావాలో అలాన్
అలాంటివి ఉంటాయా
ఆ అక్కడ అంటే బల్క్ షాపింగ్ చేసే వాళ్ళకి అక్కడ చాలా మంచి బెస్ట్ ప్లేస్ అండి మీరు కావాలంటే చూడండి గూగుల్లో చూడండి కేవి చంద్రయ్య అని ఆయన వాళ్ళ ఇంట్ లోపలే అండి ఫై ఫ్లోర్స్ ఉంటుందనమాట ఇల్లు ఇంటి లోపలే అది మొత్తం కట్ ఇంటి లోపలే అం మా మ్యానుఫ్యాక్చరింగ్ కి సపరేట్ కంపెనీ పెట్టినారు పక్కనే మొత్తం దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగు తుంది ఇంకా ఇటు ఉండేది వాళ్ళ ఇల్లు అటు ఇటు అంతా కంబైన్ అయి దాంట్లో అమ్ముతారనమాట సేల్స్ కింద ఒక్క అంటే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళు ఉంటారనమాట ఓనర్సు ఇక్కడ అండి మళ్ళా ఇప్పుడు అక్కడెక్కడ మధ్యాహ్నం ఫుడ్ దొరకదు బయట సో వా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నరండి కస్టమర్స్ కి ఫుడ్ అది చాలా మంచి నచ్చిందండి నాకు అంటే ఇప్పుడు మధ్యానం టైం ఇప్ అప్పుడు మేం మేమైతే ఒక ఎయిట్ మెంబర్స్ దాకా వెళ్ళినామండి వెళ్తే మంచిగా అన్నం సాంబారు పప్పు పికిల్లు ఫ్రై ఇలా పెట్టినారండి
ఎవరండి అలా పెడతారు ఎంతెంత డబ్బులు మ్మ్ అసలు పెద్ద పెద్ద మాల్స్ పెట్టుకొని చేసే వాళ్ళు కూడా పెట్టట్ ట్లేదండి ఎవరో ఆయన మంచాయన ఉన్నట్టున్నారు అంటే ఎంతో దూరం నుంచి వస్తారు కదా అని అలా పెట్టుంటారేమోనండి వా
మ్మ్
మ్మ్
మీరు నెక్స్ట్ టైమ్ ఏమన్నా అంటే పెళ్ళి షాపింగ్ ఉన్ టది కదండి అప్పుడు బల్క్ గా తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళండి లేకుంటే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ శారీ బిజినెస్ చేయాలనుకుంటుంటారు కదా నార్మల్ గా వాళ్ వాళ్ళు కూడా అక్కడికి ఎళ్ళొచ్చండి అంటే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా తక్కువలో ఇస్ తారండి బల్క్ ప్రోడక్ట్
ట్రై చేస్తామండి
ఆ అంటే ఎప్పుడు అమ్మమ్మోళ్ళ అందరూ శారీ కట్టుకుంటారు కదండి చాలా మన్ ఆ చాలా మృదువుగా ఉండేవి అవి నార్మల్ గా షాప్ లో ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడతాయి అక్కడ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అంతే అండి మ్మ్ చాలా బాగుంటున్నట్ అవునండి
ఆ అప్పుడు మనం అంటే ఓన్లీ శారీస్ మాత్రమేనా అండి ఎన్ టా టాప్స్ అట్లా
టాప్స్ ఏమి ఉండవండి జస్ట్ స టాప్స్ ఉంటాయి కానీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయిరు వాళ్ళు బయట నుంచి తీసుకువచ్చి అమ్ముతారనమా
ఆహా
మ్మ్
మ్మ్ అయినా ఇప్పుడు కొత్త కొత్త రకం శారీస్ వస్తున్నాయండి ఎంత
మా ఫ్రెండ్ కూడా అండి ధర్మవరం వాళ్ళది వాళ్ళు రీసెంట్ గా బి బ స్టార్ట్ చేసినారు అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా వడియో చేయడం అట్లా స్టార్ట్ చేసినానండి మంచి కలెక్షన్స్ అండి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు ఇప్పుడు మొత్తం మంచి ఫాలోవర్స్ తో ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు బాగండి హైదరాబాద్ వాళ్ళు అబ్రాడ్ వాళ్ళు అందరూ అంతా తీసుకుంటున్నారండి ఆన్లైన్ బుకింగ్
అవునా అండి అలా అయితే బాగుంటుందండి అసలు ఇప్పుడు శారీస్ వస్తున్నాయండి ఎంత బాగుంటున్నాయండి వాటి మీద ప్రింటింగ్ కానీ అసలు మెమొరీస్ ఆ ఇప్పుడు ఏమన్నా మెమరీస్ ఉన్నా కూడా ఆ మెమరీస్ ని కూడా నారా అండి శారీస్ లో
ఇంకేంటండి
ఇంకేముందని చెప్పాలండి మీరే
అంతే అండి ఇంకేం లేదండి సరే అండి మీ సైడ్ మీకేమన్నా అదే ఏమన్నా కావాలంటే అక్కడ చూడండి ట్రై చేయండి ఆ ఆ
సరే అండి థ్యాంక్స్ అండి మంచి విషయాలు చెప్పారు బాయ్ అండి చె